సౌండ్ చిన్నగ్ బెట్రా అబ్బి సౌండ్ చిన్నగ బెట్టు ఆ. నమస్తే చెప్పండి టాపి పిక్ ఏంటి?
మేడం మీ ఇయాల నా కస్టమర్ గురించి మాట్లాడతా మేడం.
చెట్లు పెట్టుకున్నామండి. ఆఫీస్
కెమే ఆ అయితే మా మేడం కస్టమర్ విజిట్ అయ్యారు కదా! వాళ్ళకి మెసేజ్ చేసినామా! మేడం తో మాట్లాడి ఒక ఫైవ్ కేే చెయమని చెప్పింది మేడం చేపిచ్చిన అంటే, ఓకె మేము చెప్తాము అని పెట్టింది ఇగంతే.
ఇ ఎంతాల
ఒకవేళ నీకు ఆ నెంబర్ నుంచి కాలొస్తే, ఆ చెప్పు త్రీ లాస్ట్ త్రీ డబల్ ఫైవ్ వాళ్ళాయనది. నువ్వే ఫిడ్ చే తీసుకున్నట్టు నీ నేంబరే. వాళ్ళ భార్యనేమో నాకిడ్ చేస్తుంది. వాళ్ల భార్య కై ఈడ దన్కడ బిజీగుంటది కాబట్టి
మ్మ్ ఇంకా అండి
మాట్లాడ మాట్ తౌసండ్ రూపీస్ అ ఏ ఇట్లా ౌసండ్ రూపీస్ తగ్గిస్తున్నాం ఫైవ్ థౌసండ్ చె
కాదు ఎట్లా ఊరే పోతామ్మగా
ఆ అవును కద కర్రెక్ట్ ఎ కర్రెక్ట్ ఎ కర్రెక్ట్ ఎ. ఎ రాబధయితులే ఏం రా్రాబలు ఒక రోజు ముందు చెప్పాలి మనం
రాకపోతే మళ్ళా టూ ఫైవ్ హండ్రెడ్స్ కట్టి
ఎవుతే పో మ యిస మోర నా చ్చ పతి ఒందరపు
ఉ
కాాల ఇప్పుడు మత్త ఆ
ఎవతే ఓకే
ఆ
ఎవర్ ది బర్డే ్యాంక్స్ నీదా బర్తడే ఓకే ఆ
రెపు
సె ప ఇకేం బిజి ఇ
విజిట్లు ఒకటి అైంది కదా
హం
మళ్ళ రేపు వారేోళ్ళు ఇంకా రేప్ వచ్చట వాళ్ళు ఉన్నారు ఇక చూడాలి ఇంక పేమెంట్ చేసుకుంటారో లేదు వాళ్ళది చేసుకోవాలని అనుకుంటుారు వా లాస్ట్ ఫైవ్ థౌసండ్ కాల ఇంకా ఫోర్ ఫైవ్ చెప్తా నేను
హ అవును ఏరి
ఇంకా మీ ఏమైనా మీ
అసలే ఏ మస్తాలేవండి
ఎందుకట్లా
మేమో స్టక్ అయిన్నది అసలు అవును మా మేడమ్ అంటుంది దాట అయిపోయిందంట మొన్న అడిగిన కదా అనింట
ఆ ఆ తెలిసి చూసిన మనం అయిపోతేనే మొన్నయ అనేసి అన్న సారే వాట్సాప్ లో పెడాంటే వాట్సాప్ లో పెతే ఇటు కాల్ ఎట్టా చేస్తారు అహ పెట్న కాల్ెట్ల్ చేస్తారు ఇటు వాట్సాప్ లో చ కాల్స్ ఎంత లేట్ అయితే మళ్ళా ఏమన్నా పెట్టింది టూ హండ్రెడ్ క ఆటు
టూ హండ్రెడ్ ఎబోవ్ అంటది అదే నాకు ఈ రోజే పిచ్చి లేసింది ఒక ఆమె మా ఆఫీస్ లో మారేవాని ఉంటది అసలు థర్టీ ఏజ్ ఉందో లేదు నాక అర్ధం ఏ అయితలేదు
అ ఆ కదా అమె తట్టి ూన్డంట్
హ్మ్మ్ థర్టీ ఇస్ తో వర్ నళ్ని పెట్టుకుని
నేను జస్ట్ టెన్ ఆ కాకపోతే కొంచెం పొద్దున లేట్ కొంచెం చూస్త చూస్త
ఇంకా నేను కూడా అదే టైంకి వచ్చానా కదా మా చేతి ఏమై
ఆ అవునువును
మళ్ళా పొద్దున అంటుంది
సంధ్య కంటూ నాలుగగులుడుకే ఇట్ల అయింది దేపు అని డి
న మ మరి వొచ్చేటప్పుడు కూడా ఆమెనే అదే అన్నది మరి ఉండాలని ఆమె కోరుకున్నందుకు ఉండను తది
లేదో మా ఇంట్లో తిడుతారుండి
మ్మ్ ఒక పని చేయండి రేపు రేపు రండి రేపు మేడం కి చెప్పి ఎల్లుండి లీవ్ పెట్టుకోమని చెప్పింది బుధారం లీవ్ పెట్టుకోండి గురువారం కూడా ఇంటికాడున్నట్టు టూ డేస్ ఉన్నట్టు ఉంటది లే
నేను పెట్టుకుందాంమన్న టైంలో లో సంధ్యక్క కూడా పెట్టుకుంటా అంటది ఆమె నాతోనే అట్లుంది ఆమె మే మేడం
చెప్
మ్మ్ ఆ ఏమో మాట్లాడల్ల అన్నడ మాట్లాడితే ఒకవేళ నాకు ఫోన్ చేసి చెప్పండి అని చెప్పిన నేను
మ్మ్ అదేంది మీరు వెల్ మీరు ఎళ్తా అంటే ఆమె కూడెళ్తది మీరు చెప్ పొద్ద్దట్లా
మ్మ్ ఇట్ల అనిందా నువ్వు అన్నట్టు చెప్పిన ఆమె వెంటనే ఫోన్ చేసిందిగ మ్మ్ నాకేమర్థం కాలె ఇప్పుడు ఆమె చెప్పినంక నేను చెప్తే ఆ ఏమనుకుంటారు ఇద్దరు అనుకని ఇలా అనేసి అనుకుంటారు కావాలనే ఎవరిది వేరే బద్ రీజన్ కాదు కావచ్చు అనుకుంటారు కదా చ
ఇంకన్ పిచ్చి లేస్తుంది నాకు ఆఫీస్ అంటే హ్మ్మ్ భయమేతది నాకు రేపయితే నాకు భయమే అయితది
మ్మ్
రేపు ఎట్లా పోతవ్ మరి
ఏమో అన్ అర్థమైత చేతనైతే వస్తే రోజు బండి పైనే వస్తా అండి
ఏంటి ఈమె లేటొస్ తున్నాకు పిచ్చి లేసి
చెప్పండి మీ రా ఆమె కి ఎందుకంటే లేట్ ఇక నేను లేను కదా అని చెప్పి ఇంకా లేట్ పెడు తమనే చూత్తది ఆ కొత్త భయం లేకుండా చేత్తది ఇగ ఆ మెట్ రన్ తున్నాయి ఇంకా జామ్ చేస్తాయి నువ్ కొంచెం ఎర్లీ మార్నింగె ఫోన్ చెయ్ ఆమెకి
ఈ రోజు కూడా అదే అడుగు ఫోన్ చేసి మనీ కావాలి మనీ కావాలి అనేసి ఏడ నుండి తెస్తాము అండి
ఉ మన దగ్గర ఏండి ఏటీఎం మ అడి నాకు అర్ధం అయితలేదు
వండి అమే
ఆ
ఎందిమే ఇగ దానికోసం మళ్ళ రిస్క్ ఎందుకు పోయినా సారే అట్లా అయింది ఉ దివెచ్చ బై పెద్ద్ ఏసి కెమెరాలో రికార్డ్ ఇయళ ఇప్పుడు కూడా కేక్ కట్టింగ్ అవసరమా అనేది అనేది అన్నది ఉ
నేను కూడా అదే అందాం అనుకు అనుకున్నాని ఎందుకు మళ్ళా ఫీల్ అవుతాని అ ఏమైంది ఉ అ రిచార్జ్ ఎత్తవ్ అర్గుతున్నా త్యాడానికి నన్ను అడుగుతున్నావా ఆహ రీచార్జ్ ఆ చెప్పండి మేడం అరే పోల్గే తాండ నుని ఉండనీయు చేయరాదురా రానని చెప్పినోడు కష్టంమే లే మార్నింగ్ మెసేజ్ పెట్టినా ఒకోక్కరు
బ్యాడిల్ ఎంతా పోస్తాడు మ మరి బ్యాంక్ పోత డ్ పోతడ్ లే మధ్యానం
అవును ఇంకెందు రేపు ఒక్క రావద్దు దింపి రమ్మ అని చెప్పు కద కదా అప్పుడు ఆమెకి తెలుస్తది తొందరగా రావాలని నే
ఆ ఉ మా ఏ మధ్యలో తెల్ల కూడా వస్తా ఉంటే దంట్ తస్తే నేందే మష ఆనంద వస్తా
వస్తా అంటుందా రమ్మను ఒక రోజు కూర్చొని పోతది ఒక కొత్త అమ్మాయి వచ్చినప్పుడు ఇ చ్చ ఏం కాదు కదా
అవును అ అవును నేనదే అనుకున్న
ఆమ్ చూసినట్టుంటది కొంచెం
ఆమ్
ఎంకాదు తియ్ తయారయి రమ్మను మరి
అ సరే
ఇంకేం చెప్పాలి అంటే మేడుము నాకు తెలిసి వాట్సాప్ ఇట్లా
మొన్న మనకి ఇచ్చింది చూడ లే అట్ల ఇస్తదేమో వినిపిస్తుందా
ఇంటి సహా లేదు ఊకే వాట్సాప్ల కేలి చూసి మనం ఏం ఫోన్ నెంబర్ లు కొడతాం ఊకూకే
ఆ మేడమక్క అవును
వాట్సాప్ లో పెడితే ప్రింట్ తీసుకొని వచ్చిన క్క మనిస్తా అంటే
మనీ ఫోన్ పే అన్న చేస్తరా అని అంటరు కావచ్చు ఏడ తీస్తారు సు ఏమైతదేమో మరి నాకు మొన్న అడిగినప్పుడే గుర్తురాలే
ఆ
ఇంకా అండి
చెప్పాలండి మీరు
ఎన్ని ఉన్నయండి ఆహ్ ఆ ఓ కావ్యా వల్లనే మ పిచ్చిలేస్తుందండి ఈరోజు పొద్దున అయితే వస్తున్నామండి ననర్ కుట అయితే వస్తుంటే మాలలు అడిగినా ఇతను ఓడ రియల్ ఎస్టేట్ ఇద్దరు అన్నావుకదా ఎవరి కోసము అనేసి అడిగిన అడిగితే మెము కూడా చిన్న కోసమె అడిగిన అనేసి ఇట్లా అన్నాది. అంటే అవునానేసి నేనన్ని నిన్న మళ్ళీ ఇంకెవరో శృతి మీ ఫ్రెండ్ ఎట్లా వత్తదేమో అనుకున్నా అనేసి అన్న అనే అనుకున్నా అన్నె అన్నా అంటే ఆమెంటది అవసరం వాళ్ళకి వత్తత్తం మొన్నట్టుండి మదిలిక కూడా తొత్తా అంటుర్రు వేర ఎనైనా ఎత్తా అంట టుంది వీళ్ళకి అవసరమా ఇప్పుడే ఎగ్జామ్స్ రిజల్ట్ కూడా రాలే వాళ్ళు పాస్ అయితార అంటావ అ షబ్ మె ఇట్లా డివిజన్ పెడితే అసలు అడిషన్ పెడితె తె ఓ ఓయ్ ఏ ఒక్క ముక్క కూడా రాదుగాని ఈ వీళ్ళు చేత్త చేత్త అని మట్టుకుంటునేంది అనేసిని నాతోనే అంటుంది. ఏ లేదే అర్చన్కి వత్తదే ఏ అవుతుంది కదా అనేసి నేఅన్నా అంటే నే ఏమొత్తది ఉ ఆ నేను కోపం వచ్చినయి ఏం అనలేకపోయినా సప్పుడేకు ఉన్నాయి ఇ వాళ్ళ చెల్లె వాళ్ళ చెల్లెనే ఇక నే అర్చిన కో చంటి నినయం అవుత్ అవుత్ తలేదు అంతలేను కాకపోతే పిల్లు ఒక్కటి కూడా పెడు అయితే రాయనే రాయారు ఎంసెట్ ఉంటే వాళ్ళు చదువుకోవాలి ఇప్పుడు అవసరం వాళ్ళకి అని అనుకుంటే అన్నది. ఎందుకమెకి ఆమె సక్క ఉంది. ఒకరి చెప్పాలి ఏ ఆమెని ఆమె ఏయకపోతే ఎవరు వద్దా ఎవరు వాళ్ళంటే ఆమె వాళ్ళ ఇంట్లో ఆమెత్తది ఈడ వచ్చని ఎవ్వరు ఏత్తలేరు కాబట్టి వత్తా ఉంటుంది ద దానికి ఆమెకి కి ఆమెకే ప్రాబ్లం అయితున్నట్ ఎత్తుంది ఆమెనే ఊ ఆమెనే చూసుకుంది మనం చూపించినట్టు కూడా లేదాడా
అవునా కదా అసలు అవును అట్లనే స న అదే అన్నది నెందుకు కనమన్ దినం విన్నావా ముందు వచ్చిన చెల కంటే ఇనకొచ్చిన కొమ్బులేక అందుకే అన్నా నేను ఆ అందుకే అ చూడు ముందు వచ్చిన మనం కంటే ఎంక నామలే ఎకొ
మళ్ళ మాటలే ఓకే మేడం పోనేసి ఈయనొతున్నా ఆయన న్నావు అన్ని తొక్క తోట కూర ఇక మేడ ఏమనుకోలే వాయిస్ ఇట్లా గట్టిగా ఉండేసరికి అరే ఏమి మంచిగా చేతుంది అని అంటారు అవి చే పని తక్కువ చేసేది మనం ఇక్కడ
ఎక్కువ కావాల్సి ఉంటుంది మనము వర్క్ ఎక్కు చేతే మా
అమ్మె ఒక్కరిని పట్టుకుని ఒక్కరినే పట్టుకుంటుంది
ఆ అదే వచ్చేటోళ్ళు ఎక్కువ అట్లా అయితే మనకి నాకు సిక్స్ ఇప్పుడు ఇడు సిక్స్ మెంబెర్స్ వస్తస్తున్నాని చెప్పి నా సిక్స్ మెంబెర్స్ వస్తా అన్న అని చెప్పి ఖచ్చితంగా వాళ్ వతరని చెప్పర నాకు
ఒత్తరు హ్యాండ్ ఇత్తరు
అయ్యో సమాప్తం అండి ఇంతటితో
ఓకే స మా అయ్యో గింత సేపు మాట్లాడం ఆ మనం లేవనే